ఆ ఇన్నాకద కూడా కల్పడింద కట్ అయింది కదా అద ఎందుకంటనే కట్ అయింది ఓకే ఓకే అదే ఇంకా ఏంటి పిన్ చేశారు
దోస
దోస నేం కూడాడ ఇడ్లీ వేసాల కారీ పెట్ట సంగ పర తెస
అ
ఒ ఒంటి గంటకి మన ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వెళ్తుందింట ట్రైన్ కి దించచేసి వీలుంటే వస్తే వస్తానండి ఇంటికి మరి అమ్మాయి
అవునా ఎకా కాల చేయలేందే
ఆ
మ అదే ఇది కొంచం ఇదే అయితే క్లిక్ అయిపోతే కొంచెం బాగుంటుంది అనేసి
ఆ
ఎక్కడన్నా అడ్మిషన్ ఇదే జరుగుతుంది కదా ఇదేమి ఉ అని సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ ఏమి ఉండదు అడ్మిషన్ ఒకటి మనం కొంచెం నా పైన ఉన్న వాళ్ళు నేను కొంచ కొంచం ఏదైనా మాట్లాడిస్తే వాళ్ళు కంటిన్యూ చేసి క్లోజ్ చేస్తారనమాట మనకి ఆ పేజస్ ఆ స ఇబట్టి కొంచమేం ప్రాబ్లం అయితే శాలరీనే కొంచెం మనకి స్ార్ంగ్ లో వన్స్ అయిపోయి మనం కొంచెం చేసుకున్నామంటేష్టం పడు ఫార్ ఎక్జాంపుల్ ఈ నాటుకుడుగ ట్వంట ఫైవ్ ఐపీ నైన్ రీచ్ఐపీ నైన్ నేను మొత్తం ఒక సాలరీ అదే సాలరీ పడుతున్నా
ఓకే ఉ
అది బెనిఫిట్ అ
అది
ఆ బెనిఫిట్ పొందాలంటే కొంచెం కష్టం డి ఇప్పుడు చేస్తేనే కదా మనకి మామూలుగా అైతే ఒ పై నయినా దానిపైన వాళ్ళు వెళ్ళి మాట్లాడేసి నేను కాల్ చేసుకున్నా చేస్తున్నారు
ఓకే
అప్పుడుో ఫస్ట్ది ఎలానే శాలరీ తీసుకున్నా ఒక టూవ అయితే కొక్క కదా అనేసి వేయిచ్చారు ఇప్పుడు టూ కంప్యూటర్ చేశారు అంటే మనం మాట్లాడుతాం వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ దగ్గర పైన కూని మాట్లాడాల్సి వచ్చేసి ప్రోసెస్
అ
జరుగుతుంది ఏమంటే వాళ్ళు ఆ ఫీల్డ్ లో చాలా ఏల్స్ వంది
అవులే ఉ స రేపటి నుంచి హాఫ్ డేస్ ఇప్పటి నుంచి హాఫ్ డేస్ మాకు టైమింగ్స్ వచ్చేసి ఏందయ్యి మాాలుగు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ట ట్వల్్ ఫిఫ్టీ అండ్ ఆఫ్ నూన్ త్రీ టు ఫర్ తర్టీ త్రీ టు ఫైవ్ తర్టీ త్రీ టు ఫోర్ క్లా స్కూ లో ఉండాలి ఫోర్ టు ఫైవ్ థర్టీ క్యాంపెనింగ్
హలో
ఆది
ఆ ఉంది కదా ఉన్నావు కదా ఉ కట్ అయి హలో
హలో ఉన్నా ఉన్నా
ఉ ఉ
క్యాంపెనింగ్ స్టార్ట్ అయిపో న్న అయితే మీకుంటారా నేను
కాకపోతే వన్ డే క్యాంపెయినింగ్ వన్ డే స్టడీ అవరు ఉంటుంది ఫోర్ టు ఫైవ్ థర్టీ వన్ డే క్యాంపెయినింగ్ లో ఉంటే వన్ డే స్టడీ వర్క్ వెళ్ళాలంటా అట్లా మ్మ్ మనకులా ఆ మన పాత స్కూల్లో ఇచ్చినట్టు మనీ ఏమి ఇవ్వరు ఇక్కడ
ని పాటికి నువ్ తిరగాలి ని పాటికి నువ్ చేసుకోవాలి
అంతే నేను చేసుకోవాలా అడ్మిషన్లు ఒక మన పరిస అడ్మిషన్ చేస్తే అడ్మిషన్ కింత అని అమౌంట్ ఇస్తార అంతే లేకపోతే లేదు
గ్రూపుగానే కదా వెళ్తారు లేదు సింగిల్ సింగిల్ గా
మ్మ్
చాలా జరుగుతున్నాయ్ ఇప్పుడు ఏమంటే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ అయిపోయినాయి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది
మ్మ్
నువ్వా నేనా నువ్వా నేనా అని సర్వైవల్ కోసం అందుకుట్లాడాల్సి వస్తుంది
అవును అత్తే కాంపిటీషన్ అయిపొయింది ఎం చెత్తం
మ్మ్
నాకు అదే అమ్మ ఫోన్ చేసి ఏ ప్రస్తుతానికైతే నాకు ఏడా చేంజ్ చేయ ప్లాన్ లేదు ఎవరిక ఏం కాల్సి కూడా నేను ఏం చెయలే సరే అలవాటు పడిపోయాను అక్కడ ఎటు ఇంటికి దగ్గరలో ఉంది అయిపోదంల ఇక్కడే ఇంక్రిమెంట్ కూడా చూసిస్తాన అన్నాడు మొన్న అడిగాడు ఉంటారా కంటిన్యూ అవుతారా ఏమనా డ్రాప్ అయ్యే ఉద్దేసం ఉందా అంటే మీరు ఇచ్చి ఇంక్రిమెంట్ని బట్టి చూస్తాను అన్నా నేను అంటే ఇంక్రిమెంట్ ఇస్తాం మేడం అన్నాడు సరే అని చెప్పా చూద్దాం ఇంక్రిమెంట్ ఇవ్వకపోతె సరిగా ఇంకెందుకు దూరపు కొండలను పెట్టుకోవడం వీడియోలా కూర్చనించుకుంటే పోయిదులే రియలైజ్ అయ్యా అనమాట మ్మ్ మోస్ట్లీ స్కూల్లో శనివారం ఆ బానే ఉంటది ఆ వీ వీడియో వళ్లే ఇంటికోచ్చారు చెయాలంటే నిన్న ఏమేందంటే సాటర్డే కదా
ఆ
నేను మోస్ట్లీ స్కూల్లోనే చేసేసా నాలుగు లొ కూర్చొని కొత్తలు అంటె చేయడం రాక తనకలాడేదాన్ని ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఏముంది ఆడే కూర్చొని యాక్టివిటీ మ్మ్ యాక్టివిటీ అవ్వంగానే వీడియోస్ చేసి ఆడపడేసి వచ్చే ఇకి ఇంటికి వచ్చే పోస్ట్ చేసాలి మళ్ళ స్కూల్లోనే చే జరా అంటారు అటిని చేసేసి సేవ్ చేస్త కని ఇంటికి వచ్చాక గ్రూప్స్ లో పెట్టేస అయిపోయింది
అదైతే ఫైవ్ థౌజండ్ ను ఆఫర్ అయితే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటాలా చెప్పు ఓకేనా ఎరన్నా చేసుకుంటారంటే అడ్మిషన్ పైన ఆ ఇచ్చేసుకోవడం ఏమంటే నేను అడ్మిషన్ పెట్టుకోవడము వాళ్ళకి ఇది ఇవ్వడము
అంతేలే మ్మ్
వాళ్ళకి ఏదోటి ఇస్తేనే గ వాళ్ళు చేయగలుగుతారు ఊరుకె ఎక్కడ వచ్చ పాపము కోసం అలా మామూలుగా అతే టూ త్రీ చెప్తానుమ్ము టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇస్తామని చెప్తానము ఇంకా మన వాళ్ళ దగ్గర ఏముం
మన ఫ్రెండ్ ఉంది కదా కమన్ ఫ్రెండ్ అమ్మాయికి చెప్పకపోయినారా ఎటు తను ఇందులోనే ఉంది కదా కాల్స్ చేస్తుంది కదా పెద్ద పిల్లలు ఉంటే ఇట్లా అని మోటివేట్ చేయమని చెప్ప
చప్పాల తనే చప్పాలు
నన్నూ అడిగిందామే అదే ఆమె చెప్పా కదా హస్బెండ్ చనిపోయారని మీ స్కూల్లో ఎవరన్న పిల్లలు మారే ఉద్దేశం ఉంటే నంబర్లు తీసుకొనివ్వు నాకు అని ఎందుకంటే ఆ ఏరియాకి వెళ్ళే వాళ్ళు ఈ స్కూల్ టీ అటు నుంచి టెక్కు చేదు అడిగితే అసలు ఇక్కడ ఉన్న ఇంకోటి గుడ్డు ఏంటంటే పేరెంట్ కి మనకి ఫోన్ కాంటాక్ట్ ఉండదు ఈ స్కూ లో హలో హలో
హలో వినిపిస్
ఆ పేరెంట్ కి మనకి ఫోన్ కాంటాక్ట్ అసలు సంబంధాలు ఉండ నువ్వు ఏదన్నా కానీ వాళ్ళే ఫోన్ చేసుకుంటారు మన నెంబర్ వాళకి ఇవ్వూడదు వాళ్ళ నెంబర్ నేను తీసుకు కోకుడదు
ఓకే
అస మనకు ఫోన్ ఇప్పుడు ఆబ్సెంట్ అయినా మనం ఫోన్ చేయడం అట్లా ఏమిలా మొత్తం వాళ్లే ఏ టు జ వాడ్ తలనప్పన్నాడ పో మేడం దగ్గరి పంపించేస్తాం ఫ్లోర్ ఫ్లోర్ ఇంచార్జ్ దగ్గరికి ఆమె చూస్ కుంటది మన సంబంధంమే లే అదే అన్న
అట్ విత్ పేరెంట్స్ తచ్చే ఉండదు
అస్సలం ఒకవేళ పేరెంట్ మనతో మాట్లాడదామని వచ్చిన వాళ్ళే మాట్లాడ పంపించేస్తారు
ఆహా
క్లాస్ టీచర్స్ కద ఒకసారి మాట్లాతాం అంటే ఏం లేదు లేండి పేరెంట్స్ మీటిన్గ్ కూడా ఇన్ర్జ్ మేడమే చేస్తది మనల్ని అసలు ఇంగోల్ అవురు పేరెంట్ తోటి వాళ్ళ ఎవరో కూడా మన అంతే అక్కడన్న సీనియర్స్ కి వాళ్ళకి ఏదో క్యాంపయినింగ్ వెళ్ళి వాళ్ళకి తెలుస్తుంది గాని
ఒ
చేర్నళ్ళకి అసలు ఏమి తెలియదు అక్కడ అదే మంచి పనులే ఇరవై నాలుగు గంటల ఆ ఫోన్ త ఎడుతంటాలు పడిది అనిపించింది నాకు అ పరెం తోటి ఆ అదే అది నేను అదే చెప్పా రేణుకతో మాకైతే అస అసలు ఫోన్ నెంబర్లు అడగకూడదమ్మా మా నెంబర్ కూడా ఇవ్వకూడదు ముందే చెప్పారు ఆ చెప్పి చెప్ప
అ
అ జెతారు అందరిక అంత హెవి కాంపిషన్ అవుపోయా ఈ ఏరియాలో మొత్తం మొత్తం మనం పని చేేసిన పాత స్కూలు బ్రాంచ్ స్కూలు ఆ వాళ్ళ స్కూల్ మా స్కూలే ఈ ఏరియాలో మొత్తం అంతా ఆ మూడే మేరియా
పోన్
అందులో నుంచి ఇందులోకి పిల్లల క్యాంపెయినింగ్కి వెళ్ళినా ఆ బ్రాంచ్ స్కూల్ ఆ అమ్మాయి వేరే మేడం వాడస్తురు అంటే ఆ రెండు పేర్లే చెప్తారు
ఆహా కదూల్తా ఉంటుంది
మీ అంతే
అప్పుడు ఎవరన్న కనిపిచన్నారా మీ ఎవరును
ఆ పాత స్కుల్ లో ఎవ్వరు కనపడలేదు ఎవరు కనబడలే మన ఉమెన్స్ డేకి మాత్రం ఒకసారి ఉన్నారు కదా మన పాత స్కూల్లో
అ
ఆ సారు మెసేజ్ పెట్టారు హ్యాపీ ఉమెన్స్ డే అంటే ఇంకా ఎవ్వరు ఏం అడ్రెస్ లేరు నేన్ ఎవరితో స్టార్ట్ చేయ ఆ
నాకు వచ్చంది మెసేజ రెగ్యలర్ గా
నాకు అసలు రాదు ఎప్పుడు ఈసారి ఎట్లో పెట్టాడు జస్ట్ ఆ ఆ
అంతే కాకుడా ఫేర్వల్కి ఇరకూడా జరిగింది కదా ఆ రజు అనుంటా ఫేర్వల్లు కూడా
ఆ ఉమెన్స్ డేడ్ రోజే పెట్టారు అందరుూ స్టాటస్లు
పడు చేస్తున్నారు ఉమెన్స్ డే చేసు
ఆ ఉమెన్స్ దగ్గర నేను చెప్దాం అని మర్చిపోయినా ఈ ఒక ఆమె పిలిసింది అనిచెప్పా కదా నన్ను పాత స్కూల్లో ఆమె ఆ మన కామన్ ఫ్రెండ్ని కూడా పిలిసిందంట ఆమె
అవునంట నేను అడిగినా ఎవరు ఏం లేరా ఆ
నాకు చెప్ప ఉండచ్చ కదా పొద్దున్న ఫోన్ చేసేది అడిగా నా చెప్పండచ్చు కదా నే కూడా వచ్చేాన్ని అన్న ఏవునా అదే కంద
అలాంటివన్నీ చెప్పదు
చెప్పదు
ఉ
నేను ఇంక మా బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేస్తే ఆ నేను మా బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇటు అట్లా వెళ్దామంటే ఇంకా వాళ్ళు తెలియ వచ్చసా
హ
అ చెప్ప విద్యార్థ అ ట నేను చేద్దాం అనుకోొని సరే చెప్పు ఉండదులే చెప్తే విజ తను చేస్తుంది కదా అమ్మాయి అని అనుకున్నా
ఆ ఆ నైను కూడా అడిగినా ఎవరు లేట్టుతారారు మన వాళ్ళంట అంటే ఇద్దరు ముగ్గురు పేళ చెప్పా దాంట్లో మన ఆమె నెంబర్ ఉన్నింది మళ్ళీ ఎందుకు వీళ్ళిద్దరు అనేసి సర్లే నీకు కుదరదుని చెప్పేసావు కాబట్టి అంటేలా ఏమన్నా మీరేమైన్నా మాట్లాడుకున్నారేమో అని ఆ మెసేజ్ పెట్టడానికి కూడా ఏదో ఒకటి సెల్లి తీసుకున్నప్పుడు ఏదో ఒకటి వచ్చే ఎవరితో మాట్లాడుతూ ఉంటో అది ఇద అైపోతుంది ఈన్న ఘోరం ఏమంటే మాకు ఒక టీవీ ఉంది కాన్ఫరెన్స్ కాల్ చూస్తా ఉంటారు మాకు వాట్సాప్ లో
మా మళ్ళా మళ్ళా కట్ చేస్తాను మల్ల చెయ్
మరి సరే